హలో ఇనిపిస్తుందిలే వాయిస్
హలో కీర్తన
ప్పిసలేదు వాయిస్ అని
ఏం చేస్తున్నావు
ఏం లేదు బోల్ తోముతున్నా హలో
హలో హలో
ఏమయింది వినిపిస్తలే నీ వాయిస్ వస్తలే
మ్మ్ మెసేజ్ చూడు
ఆ
వాట్సాప్ మెసేజ్ చూడు
ఆ సరే
మ్మ్ ఇంకా ఏం చేస్తున్నావ్ కాలేజ్ పోయినావ
పోయినా ఏమంటారు రికార్డ్ రాయాలి
ఎం ఎం క్లాసెస్ అయినయి మరి ఈరోజు
మొత్తం క్లాసెస్ ఏమంటారు ల్యాబ్ క్యాన్సిల్ చేశేశిరు క్లాసెస్ అనే మొత్తం అనే అ సిలబస్ కాలేదు అనేసి మ్మ్ మీకెప్పుడు మీడ్ ఎగ్జామ్స్
మాకు ఈ మంత్ ఎండ్ వరకు ఉంటాయి మీకు ఎప్పుడు ఉన్నాయి
మాకు చేప్ ఎ‌ఎ చేప్పలే కానీ సిలబస్ కాలే
సిలబస్ కాలేదా మాకు ఎప్ మార్చి లో మార్చ ఎండ్ నుంచి స్టార్ట్ అయితయి ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్స్ ఎ ఉంటాయి ప్రిపరేషన్ ఎక్కడ వరకు వచ్చింది మరి
ఏం లేదు అన్ని రికార్డ్స్ రాయడం నొట్స్ రాయడం ఇవే సరిపోతున్నాయి
మ్మ్
ఇంకా నువ్వు పోయనావ కాలేజ్కి
పోయినా కాలేజ్ కాడికి పోయి అచ్చిన ఆ తిరిగి ఉమ్ బయటికెళ్లి కొంచం తినేశి ఒచ్చిన నువు ఎం అన్నా తిన్నావా మరి రీసెంట్ ఏం అన్నా సినిమాల చూశినావ కీర్తి
ఇంకేముంది ఏం లే ఏం ఉన్నాయి కొత్త సినిమా ఉమ్
ఏం సినిమా ఏం సినిమాలు వొచ్చినాయి ఈ మధ్య విత్ లవ్ చూశినావా బాగుంది
చూడలే అసలు అంత టైమే ఉంటలేదు ఫస్ట్ సినిమా చూశేంత ట్తేమ్ లేదు
ఉమ్ విత్ లవ్ మూవీ బాగుంది నాకు నచ్చింది
తెనాలి ఎప్పడికి పొతం మెము అయితే
ఇంకేం సినిమా ఒచ్చినాయి ఇప్పుడు
ఉమ్ చూడాలి ఇక
అవును
ఇంకెం వెద వెదర్ ఎట్లా ఉంద్ అక్కడ మంచిగా ఉందా
ఉమ్ బాగా ఎండ కోడతుంది ఫుల్ పొద్దున న్తే ఏం ఫుల్ ఎండ కొడుతుంది
అసలు కాలేజ్ క ఎట్లా పోతున్నారో అ
ఆ మస్త సంకి
ఏ సాయంత్రం సాయ్ర చిత్రం నడుచుకుంటూ వచ్చేటప్పుడు చుక్క కనబడుతున్నాయి అసలు
ఆవును ఆస్క రోడ్ ప దివాకి నడవడానికి సచ్చపో
ఇంకేం ప్లాన్స్ మరి రోజు
ఏం లేవు రాయడం తప్పేం లేదు రోజు అదే సరిపోతుంది నిన్న సండే సండే వచ్చిన ఇష్టగడు ఉండకి చ చిట్క మారచ్చప్పతే
ఓ అకాా
చెప్పాలి ఏం హాలిడేస్ వస్తున్నాయి నెక్స్ట్ వీక్
నెక్స్ట్ వీక్ ఇంకాేం హాలిడేస్
ఉగాది, రంజాన్ ఎప్పుడు? ఉగాది అయితే నైన్ క
రంజాన్ ట్వంటీ ఫస్ట్ కి, ఒకవేళ ఉగాదికి తీసుకుంటే రంజాన్ కినా మధ్యల సండే కలిసి వస్తుంది కాబట్టి ఫోర్ డేస్ హాలిడేస్ తీసుకోవచ్చు.
ఆహా ఏమంటరు మరి, గెట్ టుగెదర్
గెట్ టుగెదర్ ఏమో డౌటె. నాక్ నమ్మకం లేద్
ఉమ్
ఇక్కనైన క్రికెట్ మ్యాచ్ చూసినవా
ఆ ఈ ఈ ఇక్కడ ఏమంట్రు, ఏదో ఏదో ఎక్కన్నో పెట్టిర్రన్నరు ప్రొజెక్టర్ పెట్టిరట.
ఓహో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్.
అదే దియేటరా గుర్తొస్తలేదు పో, ఎక్కనో మొత్తానికి ప్రొజెక్టర్ పెట్టిరు, ఈడుంటడుగా అరుణ్ రీల్ తీసిండు. నేను దాంట్లో జ్యూస్నా, జనగాం లో ప్రొజెక్టర్ గ నేను షాకేనా
మేము ఒక ల్యాప్టాప్ ఆన్ చేసుకొని, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మొత్తం
ఉహు నిన్న మాకూరికి వోయేసి వచ్చేసరికే సరిపోయింది, ఇంగా అంత మ్యాజ్యూసెంత లేకుండే ఇంగ
హ్మ్
చి పడుకున్నం ఇంగ, ఉహు మొత్తం స్నాప్స్ స్టోరీస్ స్టేటస్ మొత్ తమ్ అవే మొత్తం ఇండియా ఇండియా ఇండియా.
మరి లాస్ట్ టీ ట్వంటీ గెల్చింది, ఈ టీ ట్వంటీ గెలిచ్ చింది, లాస్ట్ టైం విరాట్ రోహిత్తు ఉండే ఈసారి, వాళ్ళు లేకపోయినా గెల్ వచ్చింది.
ఉహు అవునవును ఎవరు లీడింగ్ ఈ సారి.
మన మనమే గెలిచినం.
ఆహా అదే ఎవరు, ప్చ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంటరు కదా.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా. జస్ప్రీత్ బ్రుమ్రా జస్ప్రీత్ బ్రుమ్మ ఇంకా. సామ్సంగ్.
సంజూ సాంసంన్ ఆ
ఆహ్ సంజు సాంసంగ్. వాలిద్దరూ ప్రేరాఫ్
ఉహూ ఇంకా మరి ఏం చేస్తున్నవ్. ఏం లేవా రాసుకునేటి హలో